హాయ్ అండి బాగున్నా ఆ
ఆ బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
బానే ఉ న్నానండి
అందరు బాగున్నారా ఏం చేస్తుం ఆ ఆ పిల్లలు బాగున్నారండి స్కూల్కి వెళ్ళిండ్రు ఇంకా హాఫ్ డేస్ ఇవ్వలేదు వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతు మాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి
ఉ
ఈ సెవెంటీన్త్ తో ఐ పోతుంది ఈ క్లాస్ అయిపోయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తారంట
ఇంతగచ్చే ఇంత ఎర్లీగా
అవునండి అంత సె సిబిఎస్సి అంటున్నారు కాని పిల్లల్ని చాలా స్ట్రెస్గా స్ట్రెస్ పెడుతున్నారు పిల్లల పైన
సిబిఎస్ఈ సిలబస్ ఇంతలోకే సిబిఎస్ఈ సిలబస్ రన్ చేస్తున్నారు
ఇప్పుడు ఈ సెవెంటీన్త్ మార్చి సెవెంటీన్త్ తో సెవెంత్ ఇట్ తోటి కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఈ క్లాసు ఈ ఎగ్జామ్స్ అయిపోతే మళ్ళీ వె తనేవి తీన్ వన్ వీక్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తారంట
అవునా
ఏంటో అండి ఇది అంతా పిల్లల మీద రుద్ ద్దడాల్ తప్ప మనం చదువుకున్న రోజులలో ఇలా లేదు మన రోజులే బావున్నాయి
ఇప్పుడు ఇంత ప్రెషర్ ఏక్కడంది ఇప్పుడు ఇది ఎంత ఒక మార్కెటింగ్ ఏ
అవును స్టడి మొత్తం మొత్తం ఒక మార్కెటింగ్ అయిపో పోయింది క్వాలిటీ చూడట్ లేరందులో
క్వాలిటీ లేదు ఈ సంవత్సరం ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వన్ ల్యాక్ చెప్తే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రావటం రెండు లక్షలు అంటాం
ఉ మ ఒకరిని మించి ఒకరు పెంచడమే తప్ప దాంట్లో ఎంత క్వాలిటీ ఆఫ్ ఉంది అనేది ఆలోచన లేదు పేరెంట్స్ అయినా ఆలోచిస్తున్నారో లేదో తెలియట్లేదు
ఎక్సలెంట్ గవర్నమెంట్ స్కూల్స్ అండి గవర్నమెంట్ స్కూల్స్ లో కేజీ టూ పిజీని గవర్నమెంట్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా గాని ఇలాంటి వాట్లా రావట్లేదు బట్ ఇంకొకటి ఏంటంటే ఈ పేరెంట్స్ కూడా ఆ ఎట్లా ఆలోచిస్తున్నారంటే మా అబ్బాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు
హ
అతను ఇప్పుడు గవర్ంట్ స్కూల్స్ లో వచ్చేసి ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ కిసి తీసుకుంటున్నాడు శాలరీ
అవును
ఆ స్కూల్స్ లో ఆ ఫాదర్ వచ్చేసి ఏం చేస్తాడు టెన్ థౌజండ్ శాలరీస్ ఇచ్చే స్కూల్స్ దగ్గరకి వెళ్ళి ఆ టీచర్ మా అబ్బాయిని ఎట్లా చదువుతున్నారు అనే ఒక పొజిషన్ లో ఉన్నారు
అవునండి అవును ఎగ్జాక్ట్లీ
మ్
అవును
ఇతను ఇతను స్కూల్స్ లో పిల్లలకి ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ శాలరీస్ తీసుకొని చెప్పేతను
అవును
జ్ గవర్నమెంట్ జియో ప్రకారం రిక్రూట్ అయినతను అది అసలు ఏ రిక్రూట్మెంట్ లేకుండా వితౌట్ క్వాలిఫై వితౌట్ ఎక్స్పీరియన్స్ తో ఉన్న త ఉన్నా ప్రైవేట్ వాళ్ళ దగరి పెళ్ళి అసలు అస్సలు దట్జ ఏంటి అనేది కూడా అసలు మన లోస చెక్కెట్లా
అవునండి విద్యా వ్యవస్థ మార్పు వస్తే బాగుండేది మన దేశంలో
అవును
మన ప్రాంతంలో మన రాష్ట్రంలో
అవునండి
అన్ని అనవసర ఈ గవర్నమెంట్ కూడా అన్ని అనవసరమైన స్కీమ్లు ఇవ్వనక్కర్లేదండి మనుషులని అనవసర ష్టంగా ఇంకా ఏంటి వెధవలను చేయడం తప్ప, వాళ్ళను బద్దకస్తులను చేయడం తప్ప ఏం లేదు ఇట్లాం హెల్త్ స్టడీస్ పరంగా మైన వాళ్ళకి యూజ్ అయ్యే స్కీమ్లు ఇస్తే బాగుంటుందేమో ని ఫ్రీ బస్స్ అని అవ్వని ఇవ్వని అం త్త
అంత ఏందంటే జనాాలని ఎంతసేపటికి వాళ్ళ వైపు ఆ తి తిప్పుకోవటం కోసం ఇంకొకటి ఎంటే ఎ బట్ వీళ్ళు కూడా అప్డేట్ అయ్యారులేండి అదే ఇటు ఎక్కువైతే అటు వాళ్ళు మూవ్ కావటం
ఆ ఎవరి క్కువిస్తా అంటే వాళ్ళకి ఇలా అక్కడ ఎ ఎంత న్యాయం జరుగుతుంది మనకు రేపు ఏమన్నా ఎంత వరకు ఇదవుతుంది, యూజ్ అవుతది అనే ఆలోచన లేదు, ఇప్పుడు ఓటుకు కూడా అంతే కదా ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్ళకేయడం అనే కాన్సెప్ట్ లోనే జనాలు కూడా తయారవుతున్నారు
ఉమ్
అందుకే ఇలా అయి
అవునండి
మీ ఉద్దేశం ప్రకారం ఏమంటారు ఎడ్యుకేషన్ ఎలా ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటదని
ఎడ్యుకేషన్ అంటే అండి నా ప్రకారం నేను ఫేస్ చేసిన ఇష్యూస్ లో ఆ ఇవి గవర్నమె ర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ అన్ని కూడా వాల్యుబుల్ స్కీమ్స్ ఉంచేసి అన్వాల్యుబుల్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో
ఉమ్
తీసేసి వాటిని వాటికి ఈ యాడింగ్ గా ఈ స్కూల్స్ మీద హాస్పిటల్స్ మీద గవర్నమెంట్ ఏంటంటే ఫ్రీ ప్రొవైడింగ్ చేస్తే స్కూల్స్కి కొన్ని వేల కోట్లు పెట్లి లక్షల కోట్లు పెడుతున్నారు కదా గవర్నమెంట్ స్కీమ్స్
అవును
బదులు అసలు నిజమైన ఎడ్యుకేషన్ అనేది నిజమైన హాస్పిటల్ ఉంటాయి ఇవంటి స్కీమ్స్ అనే నేది ఏమి ఉండవు అనేది నా ఉద్దేశం అండి కాకపోతే ఆజ ద ఒక నార్మల్ ఆ పర్సన్ గా మనం మాట్లాడుకో అయితే అయితుందిలే గాని ఇది ఇంప్లిమెంట్ అనేది చాలా కష్టంగా
అవునండి ఇంప్లిమెంటేషన్ ఓ మన మన మన లాంటి వాళ్ళు ఎన్ కొంత మంది మాట్లాడుకున్నా
ఉ జరిగేది అది ఈ రానివర ఏదన్నా మాట్లాడితే నార్మల్ పీపుల్ వాయిస్ అనేది రైజు గానీ ఇవ్వరిగా
అవును అక్కడే తొక్కేస్తారు వాళ్ళ వాయిస్ ని బయటకు గూడా రానివ్వరు రాజకీయాలు ఇవన్నీ అంతా అలా అయిపోతుంది ఇంకా కానీ పిల్లలు అయి మనకు హెల్త్ అయితే హాస్పిటల్స్ ను కిషన్ అనేది ఫ్రీ ఇస్తే వీ ఇవ్వి తప్ప ఏ వీ ఫ్రీ ఉండకూడదు అండి ఈ రెండు ఫ్రీ ఉంటే చాలు ఆ ఒక్ ఒక మనిషి కూడా సోమరిపోతుగా తయారవుతున్నాడు ఇప్పుడు ఆ ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని ఏదో గ్యాస్ సిలిండర్ అని అదని ఇదని ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫ్రీ బస్ అని చాలా లేజీ అయిపోతున్నారు గదా జనాలు
అవునండి
ఇప్పుడు పెన్షన్ వస్తుంది అనుకోను ఏదో వృద్ధులకయితే ఓకే అండి
ఉహు ఇది బాగనే ఉంటదండి ఇప్పుడు స్కీమ్స్ ఉ గవర్నమెంట్ వృద్ధులకు పెట్ ఇగ స్కీము వికలాంగులకు పెట్
హ అవి అయితే యూస్ ఫుల్ అండి అవి
పిల్లలు ఉన్నారు బర్త్ భర్త ను కోల్పోయిన వాళ్ళు వాళ్ళ పిల్లలు స్ అది ఏవో హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ థింగ్ అది
అవునండి
అయితే ఇప్పుడు ఏ అయితే ఉన్నాయో ఏ ఏది ఫ్రీ బసెస్
ఫ్రీ బస్సెస్ అసలు చాలా వేస్ట్ గదండి ఇప్పుడు అది ఎక్కువ ఎవరికి యూజ్ అయితుంది రెగ్లర్ జాబర్స్ కె డైలీ అప్ అప్అండ్ డౌన్ చేసే వాళ్ళకే యూజ్ అయితుంది ఒక రైతుకు ఏమైనా యూజ్ అయి తున్ అంటే రైతు ఎప్పుడు వ్యవసాయం చేసుకుంటూ తన పొలంలోనే తన పంటల దగ్గరనే ఉంటాడు తనకి కేమ్ యూజ్ గాధ్ ఉంది గదా అది జాబర్స్ కే యూజ్ అది ఇప్పుడు డైలీ లక్షల్ లక్షల్ సా ఇప్పుడు జీతాలు నెలకి లక్షల లక్షల జీతాలు ఉన్నవాళ్ళకే అది యూజ్ వాళ్ళు డై డైలీ వెళ్తారు డైలీ అప్ అప్ అండ్ డౌన్ చేస్తారు కదా
అవునండి
మారదు ఇంకా సొసైటీ అంతే
మారినివ్వరు ఏదైనా మా ఎవరన్నా మారటానికి ప్రయత్నం చేసినా
ఆ అంతే పైకి రాని ఇవ్వరు ఇంకా అది అక్కడికే
వాళ్ళకా స్కీమ్ కట్ చేతాం వీళ్ళకి ఈ స్కీమ్ కట్ చేద్దాం. ప్రశ్నిస్తారు అది ఇదని ఏదో ఎలిగేషన్స్ సంథింగ్స్
అంతే ఇప్పుడు మీరిచ్చే పిన్షన్స్ అందించేవి అవి ఎలాంటివి అండి.
ఇవేనండి ఓఏపి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్
అంతే ననా అవేనా హుహు అది అవంటే చాలా యూస్ పుల్ నదే
జస్ట్ కొంతమంద్రి ఆ ఉన్న వాళ్ళు ఉంటారు
ఉహూ
వచ్చే వాళ్ళు వస్తారు. లేని వాళ్ళు ఆ దానికి సంబంధించిన పో ఎవరైతే ఉంటారో, అట్లా బయటికెళ్ళి తీసుకుంటారు. కొంతమంద్రి ఈ చైన్ లను ఉ ఉంటరు కదా లెగలేనోళ్లు బాగాఓల్డ్ ప్రజలు
అదే అదే ఇంకా బెడ్ కె అంకిత్ తమైన వాళ్ళు
ఆ బెడ్ కే అంకితమైనోళ్లు వాళ్ళ దగ్గరికి పోయి ఇచ్చే వస్తరు.
మ్ హు మంచిదే లేండి అలా కూడా ఎంతో కొంత వాళ్ళకు హెల్ప్ చేస్తున్నట్టు ఉంటుంది. అవును
ఓ వాళ్ళేమన్ బ్యాంక్ అంటే విత్ పర్మిషన్ ఆఫ్ బ్యాంక్ అంటే ఆ వాళ్ళకి మనం ఒక లెటర్ సబ్మిట్ చేసి బ్యాంక్ వాళ్ళకి
హుమ్ ఉ
కట్ చేస్ వాళ్ళు బ్యాంకర్స్ పర్మిషన్స్ తీసుకొని చేస్తన
అదే అలా హెల్ప్ చేస్తే కూడా మీకు మంచే జరుగుతుంది
ఉ అవును
అదే ఇవి సిబిఎస్ఈ నార్మల్ స్టేట్ సిలబస్ లో మీరు ఏది బెటర్ అనుకుంటారు
సిబిఎస్ఈ అంటే మన ఇప్పుడు కొన్ని కొన్ని ఆ టెక్నికల్ సబ్జెక్ట్స్ల ప్రకారం అయితే సిబిఎస్ఈ లో త్వరనే బాగుంటది స్టేట్స్ వచ్చ ఎందుకంటే వీళ్ళకి నెక్స్ట్ ఏదనా కాంపిటేట్ ఓ ఫీల్ లోకి రావటానికి ఎంటర్ అవటనికి గానీ ఇంకేదైనా హైయర్ పొజిషన్స్ రీచ్ అవడానికి సవి ప్లస్ సన్ తో బోర్డు అనేది బాగుంటది బట్ ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఇప్పుడున్న ప్రజెంటేషన్ లో స్టేట్ నుంచి అయినా సిబిఎస్ఈ నుంచి అయినా అండి ఆ మర్క్ రీచ్ కావాలంటే ఏది కాంపిటేటివ్ సరే మనం ఏసీ ఎంచుకున్నా గాని ఒక ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసమే కదా ఆ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ కి ఎట్లా రీచ్ అవుతున్నాం అనేది ఆ ఇంపార్టెంట్
అదే పిలలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నామ అండి కానీ ఇప్పుడు సి త్రూ సిబిఎస్ఈ వెళ్ళిన వాళ్ళు కొంచెం వీళ్ళ కంటే ముందు ఫాస్ట్ ఉంటున్నారని నేను అనుకుంటున్నా
అట్లే ఏం లేదు స సిబిఎస్ఈ నాయన దాగితేయినా
హ
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ నుంచి వితౌట్ స్టేట్ సారీ వితౌట్ ప్రైవేట్ వితౌట్ కమ్యూనికేషన్ నుంచి వస్తున్నారు వీళ్ళు టాలెంట్ ఉండాలి కాని స్కిల్ క అప్పటికప్పుడు గ్రాస్ పపియింగ్ చేసుకుంటున్నారు ఆవర్స్
అవును అవునండి అవును
అట్లా ఫర్ ఎగ్ ఏదైనా కాంపిటేటివ్్ ఫీల్డ్ లో మూవ్ అవ్వాల అనుకుంటే అట్లా ఉంటుందండి
అదే నేను కొంత చూసాను ఆ సి ఇప్పుడు టెన్త్ వరకు నార్మల్ స్టేట్ సిలబస్ తో వెళ్ళలి ఇంటర్మీడియట్ లో కొంచెం టఫ్ ఫ తుంది వాళ్ళకి
అవు
ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర ఒక అబ్బాయిని చూసాను లాస్ట్ ఇయర్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది తనది ఇప్పుడు బయోటెక్నాలజీ ఓయ లో జాయిన్ అయ్యారు అయితే తను ఏంటంటే స్టేట్ సిలబస్ టెన్త్ వరకు తక్ ఇంటర్మీడియట్ ఇక్కడ విజయ హైద్రబాద్ లో జాయిన్ అయిన తర్వాత ఇంకా సిబిఎస్ఇ నుండి వచ్చిన వాళ్ళు తనకంటే ఫాస్ట్ ఉన్నారంట
అవ్ అవ్ అవును
తను కొంచెం ఫీల్ అయ్యాడ్ అన్నట్టు అ అట్లా ఇంకా ఏది బెటరా అనేసి
నాకు తెల్సైతే స్కి క్యాండిడేట్ స్కిల్ అనేది ఒవరె
స్కీల్ ఫస్ ద ఫ ఫస్ట్ ఇంపాటెంటె అండి ఇవి స్కిల్స్
స్కిల్ ఇంపార్టెంట్, ఉ అవును ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ